విన్పిస్
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
మీరు చాలా చి అంటే మీ మీ మాటలు చాలా చిన్నగా వినిపిస్తున్నాయ అన్నమాట
అవునా ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే
ఏం చేస్తున్నారు
డి ఇంటికి వచ్చాను అన్నమాట పండగకి ఫుల్ ఫుల్ భోజనం పెట్టిరు తిన్నా
ఉహు ఏంటి స్పెషల్స్ మరి
నేను నేను రాగానే నాకు పులిహోర ఇచ్చరు సమోసాలు ఇచ్చిర మా ఇంట్లో ఇంకా వడియాలు ఏంచరంట అవి ఇవి అన్ని పెట్టిరు అన్ని తినసినా అండి ఇంటికి వస్తే ఒక రోజు రెండు రోజులు అయితే మస్తు చూసుకు రండి హాస్టల్ నుంచి తర్వా ఏద అవి రోజు ఎట్లా ఉంటది అట్లేనే ఇంకా అ రాగాని ఇంక మళ్ళీ తర్వాత ఛాయ్ పెట్టించిది మా అమ్మ మంచిగా ఛయ్ తగిన అండి సూపర్ ఉంద ఎన్ని నెలలో అవుతుందండి ఇంట్లో ఛాయ్ తాగాక
అయ్యా అవునా
ఉమ్ ఏం చేస్తున్నారండి ఆ కానీ అది అది అమ్మలు అమ్మ చేసినంత నీట్గా ఉండదు కదండి
అవున అవును
అ
నను ఇ మరి నువ్వు వచ్చినావు కదా ఏంటి చికెనా మటనా మీ మమ్మీ ఉడుతుంది
మాకు పప్పు భోజనాలు అండి మా ఇంట్లో చికెన్ అవన్నీ తినారు
అయ్యో అవును ఓకే ఓకే
రేపుంగ పండగ ఇం ఇకా ఎల్లుండి బా మా ఇంటికాడ ఒక తుర్కవాళ్ళు తుర్కళ్ళు ఉన్నారు అన్నమాట వాళ్ళు మంచి సేమ్యాలు అవన్నీ తెచ్చిస్తారు
అవునవును వాళ్ళది పండుగ వస్తుంది ఏదా రంజాన్
అవునవును ఎల్లుండే అండి అది కూడా మంచిగా ఫుల్లు మంచి ఇక్కడ షాపింగ్ అయితే అసలు ఫుల్ కిటకీటలాడుతుందండి మార్కెట్లా
అవునా మీరు కూడా చేసినారా మరి రేపు ఉగాదికి
ఆ అంటే ఒకటి ఉందండి డ్రెస్ ఇంకా అది కుట్టిచ్చుకున్నా అనమాట మీరు షాపింగ్ చేషినారా
లేదండి చేయలేదు మా సైడ్ అంతా బాగా జరుపుకోరు ఉగాది
అవునా మా దగ్గర అసలు ఇంటికి ఆడపిల్ల వస్తే చాలండి ఫుల్ పెద్ద పండగలాగానే అసలు నేను నేను రాక సంవత్సరం నెల ఐతుంది అనమాట రాగానే ఓ ఈ రోజు పండుగ షార్ట్ టెన్ మా ఇంట్లా
అవునా అయిపోయినయా మరి అన్ని పనులు చేసేసుకున్నారా
చేస్తామండి ఇగ ఉగాది పచ్చడైనా తోరనా గట్టడము ఇంకా భక్ష్యాలు చేస్తామండి సూపర్ ఉండే నేనే చేస్తా అనమాట మా ఇంట్ల
అవునా మీరు చెఫ్ ఆ ఐ
ఆ అంటే చెఫ్ అని కాదులేండి కాని చిన్న చిన్న వంటలు వచ్చు చిన్న చిన్న వంటలు నీను మామ్ మా అమ్మ మా నాన్న తినగలుగుతారనమాట
ఆహో ఓకే ఓకే
మీరు కూడా వస్తే మీకు కూడా పెడుతాం అనమాట
ఓకే వస్తాం ఖచ్చితంగా
మ్
ఏంటి మరి రేపు ఏమేం చేస్తారు గది
ఉగాదికి ఆ అంటే ఇప్పుడు అమావాస్య ఉందంటే కదండి నైట్ సో పొద్దున్నే లేవగాననే ఏం పూజ చేయొద్దు, ఏడు తర్వాతనే అట్లా స్టార్ట్ చేయాలంట లైక్ ఇల్లు కడుక్కోవడము అప్పుడే ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసేది ఇంకా తర్వాతనే పూలు పండ్లు దేవుడికి కొబ్బరికాయ అవన్నీ కొనుక్కరావడానికి, మా నాన్నగారు వెళ్ళార అనమాట అంగడికి
ఉమ్మ్
మా ఇంట్లో బాగా జరుగుతుందండి ఉగాది పా ఉగాదికి గుడికిెళ్తామండి సాయంత్రం పంచాంగం చెప్తాడు అయ్య గారు మనం చెప్తాం చెప్పింది వినాలన మా మాటట్లా మన ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎంత ఉంది ఉ అవునండి
మ్మ్ ఇంకేంటండి మరి రేపు ఏ గుడికి వెళ్తున్నారు
మా దగ్గర మా దగ్గర శివ శివాలయం ఒకటి ఉంటదండి దగ్గర మాకైతే ఎక్కడైనా మేము మొత్తం మాకు ఇటు ఇటు కొంచెం నడిస్తేనేమో కనక కనకదుర్గమ్మ గుడి ఉంటదండి ఇంకొక సైడ్ నడుస్తేనేమో శివాలయం వస్తద అసలు అటు ఇటు కాకుండా మధ్య ఉన్నామండి గుడి గుడిల్లు మధ్యలఉన్నాం మేము ఇల్లు
అవునా ఇంకేంది మంచి పీస్ఫుల్ గా ఉండొచ్చు అయితే
ఆ పి దగ్గరనే అండి మళ్ళీ మళ్ళీ నాన్నగారు రావాలి అవసరం లేదు మనమే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట గుడికి
అవునా
ఉమ్మ్ మీకేమన్నా అ సెలు అంటే పండగ వాతావరణం ఎలా ఉందండి మీ ఊరు
అదేం లేదండి మాకు నార్మల్ అంటే ఏం చేస్త అంటే మా మా ఫ్యామిలీలో అంటే వంతెన లేదు అంటారు కదా తెలుసా మీకు అంటే చేయడం చేసుకోవడం లేదు పచ్చడ వాళ్ళు చేసుకోరు
అయితే మీరు మా ఇంటికి రండి మంచిగా మేము ఉగాది పచ్చడి చేస్తాము మంచిగా పూజ చేస్తాము గుడికిెళ్దాము అందరం కలిసి
మ్మ్ మళ్ళీ శ్రీరామ నవమి కూడా వస్తు వస్తుంది కదా నెక్స్ట్ వీక్
అవునండి కానీ నాకు అప్పుడు పరీక్ష ఉందండి నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి చదువుకోవాల అన్నమాట
ఆయిో
పండగ రేపు ఒక రోజుకే అండి నేను వచ్చింది రెండు మూడు రోజులు ఉండడానికి మళ్ళీ వెళ్ళాలి అసలు పొద్దు పొద్దున్న నుంచ అండి అసలు కిటకిీటలా ఆడుతుందండి ప్రతి బస్ స్టాప్ లా
అవును అవును రేపు రేపు ఒక రోజు అయితే హాలిడే ఎయిడ్స్ లాగు మళ్ళీ శుక్రవారం కూడా ఒక రోజు పెట్టుకున్నరను కో
ఆ అవునా ఆ అయినా సెలవలే అండి రే పెళ్ల్లుండి సెలవలే శని ఆదివారం శనివారం ఆదివారం ఎవరం కాలేజ్కి పోము సో నాలుగు రోజులు సెలవలు అన్నమాటనే మాకు
అవునవును మంచి అయిటయినా చిన్న చిన్న ట్రిప్స్కి పోవచ్చు
అవునండి చిన్న ట్రిప్పు పోదాం అనుకుంట్ మీ ఎండ ఫుల్ళు పోలేకపోతున్నాం
అవును ఏ ఇప్పుడు చాలా తక్కువ అయినాయి కదా ఎండలు వర్ష ల్ పడుతున్నయి కదా యిట్ సైడ్ మీ సైడ్ పడట్లేవా
ఇంటి దగ్గర అట్లే ఏం లేదండి వాతావరణం
హీట్గానే ఉంద అయితే
ఆ మంచిగానే ఆ మంచిగ ఎండ కొడుతుందండి అసలు బ ఏసీ లేకుండా బ అంటే ఉండలేక పోతున్నాం అగడగడుందంట ఇంట్లో అందరు అంటున్నారు
అవునా ఇటు మా సైడ్ అయితే చాలా చల్లగా ఉంది ఈరోోజు చిన్న చిన్న చినుకులు కూడా పడ్డాయి
అవునా అండి మబ్బు పట్టింది మా దగ్గర కూడా ఇప్పుడు చు కుక్కలయితే ఏం లేవు మబ్బు మరి వర్ షం వస్తదో రాదో తెలువదండి ఇగా
అవును ఈ ఎండాకాలం వర్షాలు ఏంటో ఏమో
అవునండి అసలు ఎండల మామిడి అసలు మామిడికాయలు కూడా అండి చెట్టుకి మా కాలేజీ లో ఇయళ తెంపుకుందాం అనుకున్నా అన్ని చిన్న చిన్న పిందేలే ఉన్నాయండి ఇంకా ఇంకా కాయనే కాయట్లేవ్ పెద్ద పెద్దగా ఉగాదికే వస్తాయన్నమాట మామిడికాయలు లేవండి రేపు కొనాలి మరి ఈ రోజు దొరుక లే నేను మా కాలేజ్ లోని తెంపుదాం అనుకున్నా పిందేల్ పిందలే ఉన్నాయి అనమాట చిన్ చిన్న ఇగ అయి తెంపడం ఎందుక్ కు మనకి అని మళ్ళోచ్చినం ఇప్పుడు శ్రీరామనవమాప్పుడు తిందామన్ మేమీగా
ఉ
లేవ్ రేపు కొనాలండి మాకు ఆ కోతు కో ఆ అవునండి మా హాస్టల్ లో ఫుల్ కోతులు అండి అసలు మా మా మేడం వాళ్ళ ఏమో అన్నం ఎక్కడ పడితే అక్కడ పడేకడమ్మా కోతులు వస్తున్నాయని వినారండి మా దోస్తులైతే కి తీసుకపోోతారు హాస్టల్ల నుంచి అట్ టు ఇటు తిరుగుతారండి అన్నం అంతా అన్నం చూసి మరీ వస్తది రోజు ఎగ పడుతది మా కాలేజ్ లో నే నెమ్మలిలు కూడా ఉంటాయండి సూపర్ ఉంటాయి అసల్ పోద్దు వా కింగ్కి పోయినప్పుడు నేమలిలు కనిపిస్తాయి అన్నమాట
ఉమ్ హు
నేను ఎక్కడ చూడని పక్షులన్నీ జంతువులన్నీ చూసిన ఆ వాకింగ్ తాము వాకింగ్కి వెళ్ళినప్పుడు కొత్త కొత్త పక్ క్షులని కొత్త కొత్త జంతువులని అన్ని చూసిన అండి మా హాస్టల్ల
ఉమ్ హు అంటే మంచిగుంటదేమో మొత్తం చెట్లతో
ఆ నూట అరవై ఎకరలండి మాది అంత నూట అరవై ఎకరాలు చెట్లు బిల్డింగ్లు అవే ఉంటాయి అల్ల హాస్టల్స్ అల్లనే కాలేజు అల్లనే క్యాంటీన్ పెద్దదండి అసలు యూనివర్సిటీ
ఉమ్ హు మ ఇంకేంటి స్వచ్ఛ గాలి స్వచ్ఛమైన గాలి వస్తది కదా చెట్లు ఉంటే మంచిదే కదా హలో హలో హలో హలో ఏమైందం
అవునాం డి
ఏమైందండి మాట్లాడట్
అవును అవునండి అసలు శ్రీ శ్రీ రామనవమి కూడా వస్తుంది కదా అండి అసలు ఎంత బాగా జరుగుదు మా దగ్గర అయితే చాలా మంచిగా జరుగుతది శ్రీరామనవమికి మస్తు జరుగుతదండి కళ్యాణం అయితే మ్ ఆ ఇంక మళ్ళీ మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు పెద్దగాయినాయండి నిమ్మకాయ చెట్టు ఇగ యాపకాయి యాపాకు ఇంక ఇవన్నీ పెద్ద పెద్దగా అయినాయి అండి అసలు
ఇంకేంటి మంచిగా రోజు ఒకటికి కొబ్బరి బొండా కొట్టి తాగొచ్చు
అవునండి అయితే మీరు మార్కెట్ వచ్చేటప్పుడు మార్కెట్ నుంచి వస్తుంటే ఫుల్లు జనం అస్సలు పండగతావరణం మొత్తం మా ఊర్లోనే ఉందండి అసలు ఎక్కడ లేని జనాలు ఎ బిల్డింగ్లు బిల్డింగ్లు అన్ షాపింగ్ చేస్తనే ఉన్నారండి బట్టలు కొంటున్నారు ఇంకా అది ఇది అలా ఇలా తిరుగుతునే ఉన్నారండి షాపింగ్ లో చుట్టూ ఇం క మా దగ్గర ఏమో ఇవి కూడా దొరుకుతున్నాయండి వేప పూత కూడా పైసలు పెట్టి కొనుక్కోవాలండి
ఓ వామ్మో మీ ఊర్లో బాగా గ్రాండ్ గా జరుపుతారా అయితే ఉగాది
అ
హలో హలో హలో ఉన్నారా అండి
ఆ అండి
హలో
ఇంకేంటి అండి సంగతులు ఏమన్నా
ఏముందండి రోజూ ఇంట్లో ఖాళీనే టీ వీ చూడడం ఫోన్ చూడడం అం
సరే అండి మరి